ఏం చేస్తున్నారండి
హలో
హలో వినిపిస్తుంద
హలో
హలో వినిపిస్తుంద
ఆ విని చెప్పండి
ఏం చేస్తున్నారండి తిన్నార
తిన్నామండి మీరు తిన్నారా
ఆ తిన్నామండి ఏం కరితో తిన్నారండి
టమాటో అండి
మీకు ఇష్టమాఅండి టమాటా కర్రీ
చాల ఇష్టం
అవునా ఇంకేం కర్రీస్ అంటే ఇస్టమండి
ఇంకా ఆలు ఇష్టం ఫిష్ కర్రీ ఇష్టం చికెన్ బిర్యానీ అంటే ఇస్టం ఇంక చన ఇష్టం
మీరు ఎప్పుడైన చేస్తారాండి కర్రీస్ ఇట్ల
చేస్తాను రోజు నేనే చేస్తాను వంట మా ఇంట్లో
మీ వాళ్ళకు న స్తుదండి మరి మీ చేసే వంటకాలు
చాలా ఇష్టం నేను చేసే వంట అంటే మా ఇంట్లో మీకేం వంటలు అంటే ఇష్టం ఆ అండి
నాకు కాకరకాయి చికెన్ లాంటివంటి ఇష్టమండి
మీరు వండుతారా ఇంట్లో
లేదండి నాకంత వంట రాదు
ఏంటిదండి అవునా బయట ఫుడ్ ఇష్టపడతారా మీరు
అవునండి తింటాను కానీ తక్కువ మంచూరియా మంచూరియా ఫ్రైడ్ రైస్ ఇట్లా తింటాను టిఫిన్స్ చేస్తాను అప్పుడప్పుడు
నాకు కూడా ఎక్కువ టిఫిన్స్ బయట చేయడం అంటే చానా ఇష్టం
ఎక్కువ ఏ టిఫిన్స్ చేస్తారండి బయట
బోండా ఉన్నీ దోశ తింటాను నేను చాలా ఇష్టం నాకు బయట చేసే బోడ్ బోండా అంటే ఎవ్రీ టైం ఎప్పుడ అయినా గానీ నేను బయట్ ట బోండానే తింటా టిఫిన్
అవునా మీకు చేయడం వచ్చా అండి బోండా మీరు చేసుకుంటార ఎప్పుడనా ఇంట్లో
చేస్తాను నాకు అన్ని ఉచ్ అన్ని రకాల టిఫెన్స్ నాకు చేయడం వచ్చు
అవున్ ఆ మరి ఇంట్లోనే చేసుకొని తినొచ్చు కదా అండి బయట ఫుడ్ తింటే ఎక్కువ స్టమోక్ అప్సెట్ అవవుతది కదా
ఎక్కువనయితే ఇన్ ఇంట్లోనే చేసుకొని తింటాం గాని ఏదో ఒక రోజు అలా బయట తింటాను అప్పుడప్పుడు బయట ఫుడ్ కూడా టేస్ట్ చేయాలి లే కదా ఇంట్లో ఫుడ్ ఊర్ తింటే ఊకే బోర్ కొడతది కదా విరక్తి కలుగుతది కదా ప్రతి రోజు ఇంట్లోనే చేస్ కొన్ తినలాంటే కొంచెం ఒక్కొక్కసారి బయట కూడా ఉచ్ అంటే కొంచెం రుచికరమైన ఫుడ్ అట్లగా అట్లా ఉంటది కదా
ఉమ్ అవునండి ఇంట్లో ఎక్కువ మీ ఫ్యామిలీ వాళ్ళు ఏం తింటారండి మీరు చేసే వంటలు ఎక్కువ ఎవర్
నేను చేసే చికెన్ బిర్ బిర్యానీ అంటే వాళ్ళకి చాలా అంటే చాలా ఇష్టం ఫుడ్ ఆ
అవునా దాని ఒక ప్రాసెస్ చోప్ తరా అండి నేను కూడా చేసుకుంటాను
బిర్యాణి ప్రాసెసా చికెన్ బిర్యాణి ప్రాసెస్సా
అవునండి
చెప్పాలా చేసుకుంటారా మీరు కూడా ఇంట్లో
ఫ్యామిలీ వాళ్ళు ఇట్లా అందరు ఇష్టపడి తింట్ తింటారు అంటున్నారు కదా సో నేను ట్రై చేస్తా స్త ఎలా వస్తాదో
నేనొ ఒక అరకి వచ్చి నేను ఒక కిలో బాస్మతి బియ్యానికి ఒక కిలో నా నాదా చికెన్ దీసుకుంటా
నాక్ ఓకే
ఫస్టు ఆ బాస్మతి బియ్యాన్ని ఒక అంటే కడుక్ కడుకోన్ నీ ఒక అర్ధ గంట సేపు నానబెడతా ఫస్ట్ బియ్యాన్ని.
సరేండి.
తర్వాత చికెన్ని ఉప్పు కారం. అన్ని మసాలాలు అల్లం అన్ని కలిపి దాన్ని మ్యాగినేట్ జేష్ బే పేడతా అన్నట్టు అదొక్క హాఫ్ అన్ అవర్. నానబెడతా అన్ని రకాల మసాలాలు గలపి చికెన్కి
సరే అండి
అలా చికెన్ ఏమేమ్ మసాలాలు అంటే పసుపు, కారం, ముప్పు. ఆ గరం మసాలా ఆ పచ్చిమిరపకాయలు, కొత్తిమీర్, పుదీనా నిమ్మకాయి. ఆ ఫ్రైడ్ ఆనియన్స్ అన్ని గలపి పెడతా ఒక అర్ధ గంట సేపు. తర్వాత నార్మల్గా గిన్న బట్టి ఫస్ట్ చికెన్ పొప్పకేంత.
ఒకే సరే అండి, ఆ వినపిస్తుందండి. ఈనా
ఆ ఫస్ట్ చికెన్ పోప్ కేస్తా చికెన్ ఉడికినక్ అంటే సగం ఉడికినాక ఇంకోప్ పక్కన స్టవ్ మీద ఇంకో పక్కన రైస్ కి ఫస్ట్ గిన్నె బెట్టి. ఆ వాటర్ వాటర్వో దాని నిండా వాటర్ వోస్ దాంట్లో బిర్యానీ అంటే రైస్ అన్న కా భగర్ అన్నానికి. కావల్సిన సామాన్లు. అన్నీ ఏస్తా ఆయిల్ పోసి నెయ్ ఏషీ. అదే భగర్ రైస్ స్పైసెస్ ఉంటాయి గదా. జాపత్రి, లవంగం, దాల్చన్ చెక్క, సాజీరా. అవన్నీ ఏసి ఆ ఆ నిమ్మక్ ఏషీ ఉప్పేషి అవి మా మాస్లానికి ఇగా వచ్చేదాక్ ఉంచుతా.
అవున్ ఆ వింటున్నా అండి ఇంకా అన్
లేదండి. అది మాస్లినాక రైస్ ఎషిన్నాక అవి ఇద్ నా ఆ రా రైస్ నైంటి పర్సెంట్ ఉడికినాక ఈజ్ సగం సగం అయిన చికెన్ లో మొత్తం రైసు. ఓహ్ ఆ షిఫ్ట్ ఏషీ. దాన్ పైన నెయ్యి ఏషీ మళ్ళీ కలర్ ఏషీ ఆ పుదీనా కొత్ మీరా అన్నేషి కొంచెం మనప్ ఉడకబెట్టుకున్న బియ్యం రైస్ ఉంటాయి నీళ్లు ఉంటాయి గదా.
అవునన్
ఆ అవి కొంచెం బోసి దమ్ముకు బెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ స్లోగా పెట్టి ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి అస్సలు ఇంత కూడా గాలి పోకుండా ఏదనా బరువు పెట్టుకోవాల పయన గిన్న పయన ఆ అట్లా వండితే తర్వాత చికెన్ బిర్యానీ ప్రిపేర్ అవుతుంది
ఓకే అండి బాగా పెద్ద ప్రాసెస్ అండి
ఆ కొంచెం ఆ అంటే ఒక రెండు గంటలు సమయం పడుతుంది దీనికి చేయడానికి కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటది బిర్యానీ ఆ నచ్చినవి తినాలంటే ఓపికతోనీ చేసుకోవాలి కదా అంటే ఇష్టమైన ఫుడ్ తినాలంటే మళ్ళీ ఇంట్లోనే చేసుకొని తినాలి అంటే హెల్దీగా చేసుకొని తినాలంటే
అవునండి
అదే ఆరోగ్యంగా చేసుకొని తినాలని అంటే ఇంట్లోనే చేసుకొని తినడం బెటర్ గదా అదే బయట తింటే ఈ చికెన్ బిర్యానీలు ఉ ఆ ఎక్కువ టేస్టింగ్ సాల్ట్ కలుపుతారు అదే మన ఇంట్లో అయితే కలుపరు గదా
అవును అవునండి నిజామే మీరు చెప్పేది
మీకు వంట రాదా అండి
లేదండి నేర్చుకోవాలి
ఇప్పుడు నేను చె ఇప్పుడు నేను చెప్పిన నేను చెప్పినా గదా చికెన్ బిర్యానీ ఎలా చేయాలని ఒకసారి మీరు కూడ ఇంట్లో చేసు కొని తినండి ఒకసారి ట్రై చేయండి
ఆ అండి తప్పకుండ ట్రై చేస్తా
సరేనా చాలా బాగుంటది
ఓకే అండి తప్పకుండా ట్రై చేస్తా మా ఫ్యామిలీ మెంబెర్స్ కూడ పెట్టి టెస్ట్ చేపిస్తా మీకు ఎలా ఉందో అనేది చెప్తాండి
ఆ ఇంకా వెజ్ వెజ్ కర్రీ స్ ఏమేమి ఇష్టం అండి మీకు
నాకు ఎక్కువ కాకరకాయ అంటే చాలా ఇష్టం అండి కాకరకాయ ఫ్రై గానీ పచ్చడి గానీ అది అమ్మ చేసేది అంటే చాలా ఇష్టం
ఆలు ఇష్టం లేదా అండి ఆలుగడ్డ కర్రీ
అన్ని కర్రీస్ నార్మల్ గా ఇష్టమేనండి కాకపోతే కాకరకాయ అనేది కొంచెం స్పెషల్ నీకు అన్ని ఇష్టం
అవునా ఎలా చేస్తది మీ అమ్మ కాకరకాయ ఫ్రై చెప్తారా
నాకు నిజం చెప్పాలన్నా అమ్మ చేసే కాకకాయ్ ఫ్రై ఎలా చేస్తారా అనేది తెలియదండి కాకపోతే తిన్నాను
తను చేసి తన చేతితో వండి పెడితే మీరు చాల ఇష్టంగా తింటారా
అవునండి మీరు చేస్తారా అండి నాన్ వెజ్ సారీ వెజ్ వి కూడా
ఆ వెజ్ కర్రీ గూడ నేను చేస్తాను ఇంట్లో అన్ని రకాల వెజ్ చేస్తా నాన్ నాన్ వెజ్ చేస్తా టు రెండు రకాలు చేస్తా నేను
అవునా
ఉహ్
మ్ ఏ ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం అండి మీ ఫ్రూట్స్ ఉంటాయి గదా మీకు ఏం ఇష్టం ఫ్రూట్స్
ఏంటిదండి
పండ్లు అంటే ఇష్టమా అండి మీకు
నేనా నాకు దానిమ్మకాయ అది సంత్రాలు అర్టిపండ్లు పండ్లు
అవునా ఎక్కుగ తింటారా అండి ఫ్రూట్స్
ఫ్రూట్స్ ఒక పైనాపిల్ తప్ప అన్నీ తింటా కివి పైనాపిల్ తప్ప అన్నీ తింటా
అవునా అండి ఎక్కువ అం అంటే రోజుకి ఎన్నిసార్లు తింటరు అంటే వారానికి ఎన్నిసార్లు తింటరు అండి ఫ్రూట్స్ ఇట్లా
డేలీ ఏదైన ఒక ఫ్రూట్ తింటా డేలీ ఏదైన ఒక పండు తింటా మా ఇంట్లో ఆపిల్ అయినా ఉంటది మ్యాంగో అయినా ఉంటది బనానా అయినా ఉంటది రోజుకొక పండు కంపల్సరీ తింటా మ చ్ ఇంకా చెప్పాలంటే మాకు జామ యి చెట్టు కూడ ఉన్నది దానికి రోజు ఒక జామకాయ తింటా పొద్దున పొద్దున
అవునా అం
ఆ నేను ఏదైనా ఇష్టంగా తింటా అండి ఫుడ్ అంటే నాకు చాలా ఇష్టం
అవునా అండి
అవును
మీ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా తింటారండి ఎక్కువ
మా ఫ్యామిలీ మెంబర్స్ లో నేన్ తినే అంత ఎవ్వరు తినర్ నార్మల్ గా తింటారు వాళ్ళు లు ఫ్రూట్స్ నార్మల్ గా నాన్ వెజ్ చికెన్ బిర్యానీ చికెన్ లాంటి ఫ్రూట్ చికెన్ హు ఫిష్ అయితే బాగా తింటారు మా ఓళ్ళు
అవునా అంటే నాన్ వెజ్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారన్నమాట మీరు
అవును అవును చాలా ఇస్తారు
అవున ఓకే అండి తప్పకుండా మీ కర్రని నేను వండి మా ఫ్యామిలీ మెంబర్స్కీ పెట్టి మీకు చెప్తాను ఎలా చేసాను అని చెప్పి
క తప్పకుండా చేయండి ఎందుకంటే చాలా అంటే చాలా బాగుం ఇది బిర్యానీ నేను చెప్పిన చెప్పిన విధంగా చేసి చూడండి ఓక్ స్ సారి మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు మీరు ఆ బిర్యానీని
ఓకే అండి తప్పకుండా చేస్తానండి
సరే